హలో
ఎలా ఉన్నారండీ
ఉమ్ బాగున్నానండి మీరు బాగున్నార
హా బాగున్నామండి
ఏం చేస్తున్నార్ అండి
ఏం చేయలేదండి మీరు అండి
మేమేం చేయట్లేదండి
అవునా అండి తిన్నరా అండి
ఆహ్ తిన్నామండి మీరు
ఆ తిన్నామండి మీరు స్వీట్స్ బాగ తింటారా అండి
నేన్ హాట్ ఎక్కువ తింటానండి
అయినా బట్ మన పన్ తెలుగు పండగలన్నిటికీ ఎక్కువగా చేసేది ఈ బొబ్బట్లు గదా అండి
ఆ అండి
మీకు అది చేసేది వచ్చా అండి నాకైతే బాగ వచ్చండి
మాకు కూడా వచ్చండి మీరు చెప్పండి మీరు ఎలా చేస్తారు
ఆహ సరే అండి ఫస్ట్ వచ్చేసి పిండి త తయారు చేసుకోవాలి కదండి
ఉమ్ అవునండి
కి మనం మైదా రెండు కప్పులుండి పసుపు కొంచెం అండి ఎందుకంటే అవి ఏ పసుపు కలర్లో వస్తే బాగుంటాది కాబట్టి ఆ నెక్స్ట్ ఉప్పు కొంచం అండి లైట్గా నెక్స్ట్ ఒక నూనె నాలుగు స్పూన్లు అండి నీళ్ళు ఓచ్చేసి దానికి పిండికి మనం తగినంత తీసుకోవాలండి
ఆ అండి
తర్వాతా పూర్ణంకి కావాల్సినయి మన శనగపప్పు కదండి ఫస్ట్ ఒక కప్పు తీస్కోవాలండి
అవునండి
నెక్స్ట్ బెల్లం ఓ కప్పండి
ఆ
నెక్స్ట్ యాలకుల పోడి కొంచెం ఒక స్పూన్ అండి నెక్స్ట్ నెయ్యి రెండు స్పూన్లండి నెక్స్ట్ మనం ఇది అంతా పూర్ణాని కోసం అండి నెక్స్ట్ ఒచ్చేసి ఆమ్ దీన్ని పిండి సిద్ధం చేయడానికండి
ఆ అండి
ఒక ఒక గిన్నెలో మైదా పసుపు ఉప్పు అన్ని వేసి బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ అట్ల కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ మెత్తగా పిండి కలుపుకోవాలండి
ఆ అండి
తర్వాత పిండిపై నూనె బోసి బాగా ఆ ఇట్లా చెయాలండి
ఆ అండి
ఆ నీళ్ళు అది నూనెలో ఎక్కువసేపు నానబెడతాం కదండి అందుకోసం అని
ఆ అండి
ఆ ముద్ద వచ్చేసి కాట్ల్ ఓ రెండు గంటలన్నా నాననిస్తే బాగా మెత్తగా వస్తాయండి బొబ్బట్ ట్లనేవి ఆను ఉ ఆ నూనెలో మనం వీలైతే రెండు కాప్తే నాలుగు గంటలైనా నానబెట్టుకోవచ్చు అండి
అవునండి
నెక్స్ట్ వచ్చేసి పూర్ణం తయారీ ఎలా చేయాలో చెప్తానండి
ఆ చెప్పండి
శనగపప్పును బాగా కడుక్కోవాలండి ఎందుకంటే దాంట్లో ఎక్కడ షాప్ నుంచి మనం ఏమేమి పోయింటాయో దాంట్లో తెలిదు కాబట్టి అంత నీటి గా శుభ్రం చేసుకుని అట్లీస్ట్ ఒక గంట రెండు గంటలన నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే తొందరగ ఉడికిపోతాయి కదండి అందుకు కోసం తొ బాగా నానబెట్టుకోవాలండి అప్పుడు కుక్కర్ కేసి దానీని బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికి కోవాలండి ఎన్ని విజిల్స్ అంటే అది దా బ్యాలు బట్టి అండి మనం చెప్పలేము
ఆ అండి
ఆ నీటిని వచ్చేసి పూర్తిగా వడకట్టాలండి తర్వాత
బాగుంది
వ అవి ఉడికింటయి కదండి దాన్లని మనం రోల్లోకేసి రుబ్బకోవాలండి బాగ. రోల్లోకైనా ఎయొచ్చు, గ్రైండర్ లో కైనా ఎయొ చ్చండి రోల్లోకేసి బా టేస్ట్ ఉంటాయి అంటారండి.
అవునండి
ఆ బా మెత్తగా రుబ్బుకున్న తర్వాత, బెల్లాన్ని కొద్దిగ నీటితో వేసి కరిగించి ఉడికించుకోవాలండి. బెల్లం మెయిన్ కదండి బొబ్బట్లకి, బ మ్ అందుకండి.
ఆ
బెల్లం పాకంలో ఇప్పుడు మనం పప్పు చేసుకున్నాం గదండి, రుబ్బుకున్నాం గండి, అదేసి బాగా కలుపుకోవాలండి ఉండలేం లేకుండా,
అవునండి.
కొంచెం యాలకల పొడి ఎస్తే బావుంటుందండి.
అవునండి టేస్ట్ బాగ వస్తుంది అంటారు.
ఆ అవునండి. యాలకల పొడి వేసి, నెయ్యేస్తే ఇంకా బావుంట్ సూపర్గుంటాయి గదండి నెయ్యేస్తే,
అవునండి
నెయ్యేసుకొని కలుపుకోవాలండి. నెక్స్ట్ అది చల్లారిన తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ల లడ్డూల్లాగా చేసుకోవాలండి.
ఆ అండి.
నెక్స్ట్ పిండినుండి చిన్న ఉండ తీసుకోవాలండి.
ఆ అండి.
అంటే నానబెట్టుకున్నాం గదండి, అప్పుడు నూనెలోకేసి అది తీసుకొని, చేతికి నూనె రాస్ కోండి ఎందుకంటే, అంతా అది అత్తుకుంటదండి మైదా కాబట్టి. మ్ పిండిని చిన్న పూరిలా ఒత్తుకోవాలండి. దాంట్లో పూర్ణం పెట్టి, ఒక చపాతిలాగా మనం తట్టుకోవాలండి చేత్తో.
ఆ అండి
చపాతి కట్టితో తట్తే అది ఇరిగిపోతది కదండి, అందుకే చేత్ తొ అయితే మనకు మేలు. ఆ చేత్ తొ అయితే బావుంటుందండి. పల్చ్చగా వచ్చే వరకు రుబ్బుకోవాలండి మందం మందం వొస్తే తినేక్ బాండదు కదండి
అవునండి టేస్ట్ గూడ ఉండదు.
ఆ అండి మెత్తగా వచ్చే వరకు ఒత్తుకోవాలండి.
ఆ అండి
నెక్స్ట్ వేడి పెనం పెట్టి ఆ దాని మీద నెయ్యి బుస్ నెయ్యితో చేసుకుంటే చాల బాగుంటయండి ఏ వంటలైనా.
అవునండి
ఆ దాన్ని దాన్ని పెట్టేసి ద ఇప్పుడు మనం తిక్కుకున్నాం కదండి, దాన్ని బంగారు కలర్ వచ్చే వరకు బాగ కాల్చ్ కోవాలండి.
ఆ అండి
ఆ నెక్స్ట్ మనం దాన్ని తినే విధానం వచ్చేసి, వేడిగా నెయ్యి తో వడ్డిస్తే చాలా రుచిగా ఉండదండి.
అవునండి దాంతో రసం కూడా చేస్తారు కదండి
ఆ పూర్ణంతో రసం చేస్తారండి బొబ్బట్ల రసం చాలా బాగుంటుంది కదండి ఆ రసం కూడా!
అది కూడ చాలా బాగుంటదండి.
మ్ దానైతే రెండు మూడు రోజులు తింటారండి అందరు ఫ్రిడ్జ్ లల్లో పెట్టుకొని. రెండు మూడు రోజులు తింటరండి ఆ రసం ని
అవునండి
ఆ ఇంకా ఓలి ఆ భక్షాలనేవి మనకి అసలు ప్రతి పండకి మ్యాండే టరి కదండి అన్ని పండుగలకి ఖచ్చితంగా చేస్తారు ఉమ్మ్
తు లేస్తారు కదండి
ఆ ఉగాదికి అని సంక్రాంతికి అని అన్ని పండుగలకి చేస్తారండి
ఆ అవునండి
ఆ మీకేమైన వచ్చాండి
ఆ నేను నాకు లడ్డూ చేసేది వచ్చండి
ఆ ఎలా చెప్పండి
అం ఫస్ట్ ఏమేమ్ కావాలంటే శనగపిండి కావాలండి నెయ్యండి ఇప్పుడే చెప్పారు కదా అన్నిటికీ నెయ్యి బాగుంటదని
ఆ అండి నెయ్యి చాలా రుచికరం అండి అన్నిటికి
అవునండి జీడిపప్పు
ఆ అండి
ఆ ఎండు ద్రాక్ష యాలకుల పొడండి జీడిపప్పు ఒక ప ది అలా కొంచెం చేసుకున్నేట్టుగా అయితే పది ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే కావ ల్సినంత ఏసుకోవచ్చండి ఎన్నికావాలో అంతా
ఆ ఆండి ఎండు ద్రాక్ష కూడా అంతే అండి ఆ అండి
ఆ దాని తర్వాత ఫస్టే ఎలా చేయాలంటే ఒక ప్యా ప్యాన్ తీసుకొని హీట్ చేయాలండి
ఆ
ఫస్ ప్యాన్ హీట్ అయినంకా ముందుగా జీడిపప్పు ఎండు ద్రాక్ష తీసుకుంటాం కదండి అవి బాగా వేయించుకోవాలండి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి
ఆ అండి
మళ్ళీ అదే ప్యాన్‌లో కొంచెం శనిగపిండి మంచి వాసన వచ్చేవరకు వేయించుకోవలండి
ఆ అండి
దాని తర్వాత బెల్లమండి బెల్లంని పొడిగా చేసి సన్నగా పిండిలాగా కలిపేసుకోవలండి
ఆ అండి
చక్కెర కావాలంటే చక్కెర బెల్లం కావాలంటే బెల్లం ఏదైనా తెసి చేేసుకోవచ్చండి దాని తర్వాత యాలకుల పొడి ఉంటుంది కదండి వేయించిన వేయించ అవి మళ్ళీ వేయించిన జీడిపప్పు ఆ ఇవి ఎండు ద్రాక్ష అన్ని ఉంటాయి కదండీ ఈ మూడు కలిపి పెట్టు కోవాలండి ఈ మూడు కలిపి పెట్టుకున్న తర్వాత శనగపిండి ఏ బెల్లం అవన్నీ చేసుకుంటాం కదండీ అవన్నీ బాగా మి క్స్ చేసుకోవాలండి
ఆ అండి
మిక్స్ చేసుకునిన్ తర్వాత కొంచెం కొంచెం సేపు ఆరబెట్టాలండి ఎందుకంటే హీట్ ఉంటది కాబట్టి
ఆ అండి
ఎక్కువ హీట్ తగ్గిపోతే మరీ లడ్డూలు చేయడానికి బాగా రావండి
ఆ అండి
ఆ కొంచెం అంత వేడిగా లేకుండా అంత చల్లగా అయిపోకుండా మీడియము గా ఉన్నప్పుడే తీసుకోవాలండి
ఆ అండి
ఆ అలా తీసుకుని మరి వుండాలు చేసేటప్పుడు చేతులకి రాసు కోకుండా ఉండడానికి నెయ్యి రాసుకోవచ్చు లేదా నునె ఏదో ఒకటి రాసుకోవచ్చు అండి. మీకి చిన్న పిల్లలు ఉంటే చిన్న సైజు లో చేసుకోవచ్చు. లేదా పెద్ద పిల్లలు ఉంటే పెద్ద సైజు లో చేసుకోవచ్చండి. అవి రౌండ్గా షేప్ లో రావడానికి
హ్
అలా షేప్ లో చేసుకోవచ్చండి. ఆరు అంతా షేప్ లో చేసుకున్నాక తినడానికి బాగా నెయ్యి మీరే చెప్పారు. కదండి నెయ్యి బాగుంటదని
అవునండి. ఏవైనా నెయ్యితో చేసుకుంటేనే బాగుంటయి.
చాలా బాగుంటాయండి. అలాగా మనకి ఇంకా ఎంత సైజు లో కావాలంటే అంత సైజు లో చేసుకొని తినోచ్చండి బాగుంటాయండి. లడ్డులు ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా
ఆ పక్కా ట్రై చేస్తానండి.
ఆ అండి ఇంట్లోనే ఫాస్ట్ గా చేసుకునేయోచ్చండి. పండుగలప్పుడు ఎక్కు టైం కూడా పట్టదు ఫాస్ట్గా అయిపోతాయండి. మీరు ఎక్కువ ఏది చేస్తారండి. అవునండి డ్రై ఫ్రూట్స్ ఏస్త సుకుంటే ఇంకా బాగుంటాయి అండి
ఆ మెయిన్ డ్రై ఫ్రూట్సే కదండి. ఆ
చాలా ఈజీగా ప్రాసెస్ కూడా అయిపోతుందండి. ఎక్కువ పని లేకుండా
అన్నీ ప పెళ్ళిళ్ళకి అన్నిటికీ ఎక్కువ అదే కదా అండి చేస్తారు.
ఆ అవునండి ఫాస్ట్ గా అయిపోతుంది. ఎక్కువ పని కూడా ఉండదు. టేస్ట్ కూడా బాగుంటది. కదండి ఎవరికి ఏం కష్టం లేకుండా అయిపోతుందండి.
ఆ
హ్ మీరు ఎక్కువ ఏది చేస్తాంటారండి. మీరు ఎక్కువ ఏది చేస్తాంటారండి.
అరిసెలు కజ్జికయలు చెక్కలు జంతికలు అన్ని చేసు
ఆ అవునండి. పిల్లలు హాస్టల్కి ఎళ్తున్నప్పుడు ఇవి ఎక్కువ చేసి పంపిస్తారు. కదండి
ఆ ఇవ ఉంటాయి. బాగా రుచికరంగా కూడా ఉంటాయి. కదండి లడ్డుల్లో ఇంకా మనం చాన రకాలు చేసుకోచ్చు కదండి. అన్నమాయ లడ్డు అంటే పాలతో చేస్తారు.
ఆ అవునండి
మోతీచోరు లడ్డు ఎర్రగుంటది. ఫుడ్ కలర్ యాడ్ చేస్తారేమో అండి. దాన్ని రవ్వతో చేస్తారు కదండి ఫుడ్ కాలర్ తినడం మంచిది కాదండి. మనం దాని బదులు కుంకుమ పువ్వు అనే కాదా వాటర్ లోకి వేసుకొని అట్లా చేసుకోవచ్చండి.
అవునండి. అది చాలా బెస్ట్ ఆప్షన్ అండి.
అస్సలు మంచిదే కాదండి. హెల్త్కి అన్నింటిలోకి ఫుడ్ కలర్స్ అందరు బయట ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇ ష్టపడతారండి కనీ ఇలా మనం అన్ని రకాల వంటలు ఆ
ఎప్పుడు బయటే తింట అంటారు
ఎవరండి
మా ఫ్రెండ్స్ కొంతమందండి
ఆ అండి అలా ఎక్కువ తినకూడదండి హెల్త్ పాడైపోతది బయట తింటే
అవునండి చెప్పిన కూడ ఇన్రండి అలవాటైయిపోయిందని ఇంకా బయట తింట అంటారు
ఆ అంటే కానీ అట్ల ఎక్కువ తినడం వల్ల రోగాలెక్కు వస్తాయండి ఇంట్లోనే అన్ని రకాలు మనం చేసు కోచ్చండి బా మంచిగా
వాళ్ళకర్థం కాదండి అది ఒక్సారి హెల్త్ పోతే మరి తెలుస్తది
ఆ సరే అండి మరి
ఆ సరే అండి బాయ్ అండి
ఆ బాయ్ అండి